ఆ చెప్పరా నువ్ నీట్ ట్ ఆయలేదా
కయ లేద మీ నా తె ఏ ఇ ఇంట్రెస్ట్ అని కాదు నాకు చాలా ఎం బీ బి ఎస్ డాక్టర్ చేసుకోవాలని చాలా ఉండే పట్టికులర్ డి ప్రీమియం లేదు నాకు
ఆహా
ఏజ్ ఇష్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అనే డాడ్ చెప్ పిండు తీసుకున్నాం అంతే మన మనం అంటే మన్ పర్సెంట్ ఇవ్వాలంతే ట్రై చేస్తా నేను ఎప్పటి వరకు అని అ చిన్నప్పయి నుంచి ఏ స్కూల్ అంటే ఆ స్కూల్ని నచ్చినా నచ్చకపోయినా జాయిన్ కాలేజ్ కూడా అంతే ఇంటర్ లో ఫల్సెట్ రాసా సీట్ వచ్చింది కరీంనగర్ సైడ్ డాడీకి అంటే కొంచెం ఇంట్లో చిన్నకూతుర్నీ నేను చాలా అసలే పంపడు పంపడు ఇప్పటికి నాకు కు బి బి ఫామ్ కి కూడా నన్ను వద్దు హోమ్ టౌన్ లోనే డిగ్రీ చేసుకో తర్వాత ఎం బీ ఏ చేసుకుందువు అని అన్నాడు మా డాడీ లేదు నే బోధ్ తా పోతా అని నేను ఇంటర్లోనే పోనివ్వాలి ఇంటర్లో ఉంటానని చేస్నా నేను
అవును
బిటెక్
బీటెక్ లోనే ఫస్ట్ ఫస్ టల్ జాయిన్ అసల్ గోరంగేడ్
నే ఇంకా నువ్వు వన్ మంత్ వేసి నాది ఎట్లే తెల్సా నువ్ ఫస్ట్ త్రీ మంత్ మస్తీ ఎంజాయ్ కొత్త కొత్తా కదా ఆ తెద్దాం అయిపోయింది. దసరా అయిపోయింది, దీపావళి అయిపో మేం క్రిస్మస్ జర్పి హ్యాపీ సంక్రాంతికిి ఇండికివోయచ్చిన కతం స్టార్ట్ ఆ మంత్ మం నా మే తెతత సెమిస్టర్ వొ చ్చింది తవత ఇంటికెళ్ళి నా కత్ మొత్తం సెట్ అయిపేయింది తవాత వన్ మంత్ కొచ్చినాం ఒ ఆ వన్ మంతే క్లాసెస్ కెల్లలే మ కు స్టార్టింగ్ లో అటెండెన్స్ కన్ క్లుడ్ జెయ్యలే ఏం బోతాం అని బోలే మేం మేము వె లళ్లే అనేసి వాడ్ అటెండెన్స్ స్టార్ట్ జేసిండు అప్పడ్ నుంచి
ఆహా
ఆ వన్ మంత్ హాస్టల్లో నే మంచిగా మూవీస్ చూడడం తినడం అసైన్మెంట్స్ ఉంటే వెళ్ళి సబ్మిట్ జేసి రావడం అంతే ఫేక్ అటెండెన్స్ వేసి వేపిచ్
ఉన్నారా సియాదులు సె దోస్తులున్నారా
ఉన్నారు ఒకప్పుడు మా క్లాస్ లో హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఒకటే మాట మీద మాకు సెమిస్టర్ ముందు టూ డేస్ ముందు మనకు త్రీ డేస్ కదా త్రీ డేస్ కి సిక్స్ సబ్జెక్ట్ చ్చి వెడతారు మిడ్డ్ ఇట్ల సెమిస్ ముందు వెడు తిండు అనేసి మాకు సెమ్ కి ప్రిపేర్ కావడానికి లేదని మేమ్ క్లాస్ క్లాస్ హండ్రెడ్ మెంబర్స్ అనుకొని మిడ్ కెళ్ళలే అంతా ఇవ్వని ట్టే మాది
ఉండాలట్లనే
ఆ విషయంలో అ
హు హు
ఫ్రెండ్స్ హాల్ టికెట్ ఇచ్చే టైమ్ కి పిలిపిచ్చి మీరు ఎగ్జామ్ కి రాలేదు ఎందుకు అం కొన్ని గాద అనేసి ఆ అపుడు ఒకతను ఏం చేసిండు వాట్సాప్ వాట్సాప్ గ్రూప్ ఉంటది కదా మనకి టాపిక్స్ పెట్ పెట్టడానికి మాకు లెక్చరర్స్ పెట్టారు స్టూడెంట్ సిఆర్ పెట్ట దానికి ఒక గ్రూప్ ఉంది ఆ అందులో చాటు ఇగ తెలుసు కద సార్లులం నను తిట్టుకుంట్రు అట్లుంది వాడు ఎ చేస్తుండు అప్పుడే క్లియర్ చేస్తుండు పక్కకుండి మల్ల సర్ ప క్కనుండి సౌండ్ అచ్చింది ఒకసారి ఇవ్వు అని చెక్ చేసి ఇందు వాట్ ఇట్ల మొత్తం కిందికి చూసి ఫొటోస్ తీసుకున్నాడు తను మీరేనా సరే మీ ఎందుకు కొంతమంది కండొనేషన్ ఫీ ఎక్కువకడితే సప్లి రాసుకుంటాం అని రేస్ చేసిళ్ళు చాట్ల మాకు కండోనేషన్ షాన పై తౌసెన్ సిక్స్ త్రీ తౌజన్ టూ తౌ తెచ్కుంటరు ఆ నాకు ఒక సెమిస్టర్ నేను ఒక సెమిస్టర్ ని నేను సరిగా రాలే కాలేజ్ కి
ఆ
న రాలేద అయితే నాకు ఫీవర్ వచ్చింది ఫేవరుచే సరికి నాకు కండనేషన్ఎంత తీసుకున్నాడొ తెలుసా టూథౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకు కుండు
ఆ
విత్ డా అవన్నీ నేను ప్రిస్క్రిప్షన్ అవన్నీ సబ్మిట్ చేస్తేనే టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసు కున్నాడు లేకపోతే త్రీ థౌసండ్ ఇయమన్నాడు ఫైవ్ హండ్రెడ్ తక్కువ సెందల్స కండనేషన్
మాది గుంజతున్నా గా మనీ
అవును
మాకు ఫైవ్ హండ్రెడ్ కట్టలేకనే మేము నా పైన మీనా వాడతాం
మా వాళ్ళ అందరు కడతారు తెలుసా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గర్ల్స్ కడతారు మోస్ట్లీ బాయ్స్ లైట్ ఆ లేదు ఒక్కటి చేస్త ఫైవ్ హండ్రెడ్ కడతారు మీకు ఫైవ్ హండ్రెడ్ ఎన అటెండెన్స్ కి మేము అయీతే ఇట్లు ఉన్నాయింట ఫైవ్ హండ్రెడ్ అంటే నార్మల్ కట్ ేష అ తెలిస కాలేజ్ పోకుండా అంటే టత్ ఫైవ్ హండ్రడ్ కట్టిన కావట్టి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని సెమిస్టర్ లు
ఆ వన్ ఏ వన్ సెమ్ లో ఎగ్జామ్ ఫీ అయిపోతది
ఆ సెమస్టర్ ఎక్సామ్ ఫీస్ ఎంత అక్క మీకు
మాకు ఇప్పటి వరకు టూ టూ కే ఉంటది ఇప్పుడు లాస్ట్ సెమ్ అయినందుకు టూ ఎయిట్ ఉంది
అవునా మాకు యూనివర్సిటీ ఫీస్ టూ ఫైవ్ ఎగ్జామ్ ఫీ ఫిఫ్టీన్
ఆహ నార్మల్ కాలజ్ ఫీ అకాడమిక్ ఫ ఇవి ఎంత ఉంటది
మేనేజ్మెంట్ అయితే ఫిఫ్టీ ఫైవ్
ఆ
అందులో ఇప్పుడు నాకు కన్వీనియయంట్ కదా సీట్ మిగతా బ్యాలెన్స్ ఆ అడ్జస్ట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ కే మనం కట్టుకోవాలి స్టార్టింగ్ లో ఎగ్జామ్ ఫీ గడతమ్ లాగా సిక్స్టీన్ టు సెవెంటీన్ ఎయిటీన్ కే అతి అడిషనల్ గా ఎవ్రీ ఇయర్ లైబ్రరీ వీక్ అండ్ లైబ్రరీకి వెళ్ళము లైబ్రరీ ఫ్రీ లాబ్ ఫ్రీ త్రికాల్స్ సప్ రేట్ ఫైవ్ హండ్రెడ్
మ్ మాకు తెల్సా ఆతీష్ ఏమంటారు నైన్టీ కే మాకు కన్వే థర్టీ ఫైవ్ కే రిమూవ్ చేస్తేనే ఇంకా
అవునా మీరే ఇంకానా మావన్నకి ఎయిటీ ఫైవ్ ఇవ్వ డేది మల్లారెడ్డి లో
ఆహా మల్లారెడ్డి అం మల్లారెడ్డి ఉండదు ఎక్కువ
ఈవెంట్స్ చాలా అవుతాయి
అవుతాయిలేగాని ప్రతి ఈవెంట్ కి మనీ అంటా మళ్ళీ వాళ్ళు ఈవెంట్స్ అయిందో గానీ
మీరీస్తారా మనీ
ఆహా మాకు ఏం ఉండదు త్రీ ఈవెంట్స్ మాకు
మీకు ఈవెంట్స్ ఎం జరిగేయి కాద
జరగవు అదొక్కటే జరుగుతది ఆది కూడా ఫ్రీ ఈవెంట్ అయితది ఇంకా ఫెర్వాల్స్ ఫా ఫ్రెషర్స్ అంత
రీసెంట్లీ ఒకటే అయిందా శ్రీలీలది
టే అయిందిగా అంతే లాస్ట్ ఇయర్స్ ఫేర్వలు అటు లాస్ట్ ఇయర్ మళ్ళీ భ్రూమసి అయింది అంతే ఇగా
అ
హు అంతే ఏం ఎక్కువ ఉండవు హు కాలేజ్ వెళ్ళడటా ఆ వెళ్ళడం అటెండెన్స్ వేపించూ కోవడం మళ్ళీ తిరిగి రావడం అం అంతే
ఫోటోస్ స్నాప్స్ కి పోతారేమో మీరు ఉంటా నార్మలే ఉంటా టారా మొత్తం పాష్ ఉంటారు అందరు
అంతా నార్మలే ఉంటది మాదైతే అంతా పాష్ ఏమి ఉం డదు కానీ మాకు జీన్స్ అలో ఉండదు మా దాంట్లో జీన్స్ అలో లేదు టీషర్ట్స్ అలో లేదు ఏ నిజం మా దాంట్లో అంటే మా దాంట్లో కూడా త్రీ ఉంటాయి యూనివర్సిటీ ఉంటది జిఎన్ ఐటిసి ఉంటది మది జిఎన్ ఐ ఏ మా దాంట్లో అయితే అల్లో ఉండవు జీన్స్ లు
అవునా గురునానక్ లైక్ అప్పిల్ అంటే తనకి నాక అంత పడదు ఆ పిల్ల ఆ తను స్టేటస్ అంటే హ్యాంగ్ టౌంగ్ నాకు అట్లానే తెలిసింది తను పెట్ పెట్టుకుంది అందులో తను వెస్ట్రన్ వేరేసుకుంది ఆల్మోస్ట్ తను వెస్ట్రన్ వేర్ వేసుకుంట
ఆహ ఆహా అ ఉంటా ఇక ఇక టూ కోర్స్ ఉన్నాయి మావి కూడా కాలేజ్ కోర్స్ ఆ
కోర్స్ ఆది అదే
ఎంసెట్ కోర్స్ టూ ఉంటాయి. ఇట్లా హు మా దాంట్లో అయితే అల్లో ఉండదు మరి
పక్కన ఉండే
ఆ అంతా ఒకటే దాంట్లోనే రెండు మూడు బిల్డింగ్లు ఉంటాయి అ అంతే ఇగ
టోన్లీ ట్రెడిషన్ల్ వేర్ ఏనా ఇగ
ఆ ఓన్లీ ఫార్మల్స్ కుర్తాస్ అంతే
కుర్తివి షున్ని విత్ ప్రాపర్
ఫామ్ ఉంటది నె క్స్ట్ త్రీ డేస్ సివిల్
హాహా సంతోష్ నో మా కు ఆల్మోస్ట్ ఎవ్ ఆల్ వీక్ మొత్తం వీక్ మొత్తం యూనిఫార్మ్ యూనిఫార్మ్ ఓన్లీ వెనస్డే సివిల్ డ్రెస్ ఇట్స్ ఓకే మోర్ దేన్ ఇనఫ్ మా
ఏ అదే బెట్ ట్టదసలు సివిల్ అంటే ఏ ఏడికెళ్ళేసుకోరావాల అన్నీ సివిల్ డ్రెసెస్ డైలీ అంటే
చిగ వెస్టర్న్ వేసుకుందాం లైక్ డ్రెసింగ్ స్టైల్ చేంజ్ చేద్దాం అన్ కున్నా అఫ్ కోర్స్ ఏసుకుంటా బయట జీన్స్ వేసుకుంటా వె షన్ ఏసుకుంటా ఆల్మోస్ట్ అన్నీ కానీ కాలేజ్ లో ఎ చున్నీలు టాప్ అట్లా వన్ డే సరి పోతది అనుకుంటాం సరిపోద్ది యూనిఫామే బెటరు నేను అదే మీరు వెస్ట్రన్ వేర్ లేదం టండ్రు వాళ్ళేమో వె
ఆ మాకైతే అలో లేదు
షన్
ఆ వేరే ఇగ వాళ్ళకైతే ఉంటది
బీటేగు మాది మెడి కల్ కాబట్టి ఒకలాగున్ టది ఎల్లో లే మీకెందుకు బీటె కివాహ
మాదంతే ఇగా మాదట్లో స్ట్రిక్ట్ ఉంటాయి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి
మేబి సే అంటే ఫ్యాకల్టీ సేమ్ ఉంటందా వా
ఆహా డిఫరెంట్ ఉంటది వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళకే మా ఫ్యాకల్టీ
చెప్పే విధానం అయితే సేమే ఉంటది. కదా అట్లా
సేమే ఉం టాదిలే కానీ హ్మ్ ఆ ఏమో ఈవెంట్స్ మొత్తం సేమ్ వాళ్ళక్ మాకు సేమ్ ఉంటాయి. మళ్ళీ యూనివర్సిటీకి మాకు డిఫరెంట్ ఉంటాయి. మా జియన్ నై ఐటీసీ రెండింటికి సేమ్ ఉంటాయి. ఈవెంట్స్ యూనివర్సిటీ సపరేట్ ఉంటాయి.
నేను తెలుసుకని చెప్తాగు. నా స్క్రీన్ షాట్ తీసా నేను
ఏంది
తనది హ్యాంగ్టౌంగ్ అని నాకు ఇంకా అందుకే తెలిసింది ఇంకా లైక్ మీది కోడ్ ఉంటదిగా లైక్ అది గూగుల్ చేసినా నేను తనే కాలేజ్ గూగుల్ చేసి అప్పుడు గురునానక్ అను వ వచ్చింది వెయిట్ అది చెప్తా నే నాకు కోడ్ మేబి హ్మ్
హ్మ్ గురు గురు అని ఉందా ఐదుగురు ఐదు అదేలే వేరే క్యాంపస్
అ ఎన్ని క్యాంపస్లు ఉన్నాయి. మీకు
టోటల్ త్రీ ఉన్నాయి. యూని యూనివర్సిటీ తో కలిపి ఫార్మసి నా అమ్మాయి
బీటెక్ అనుకుంటా నాకంతా తెలీదు ఓకే మరి
సరే సరే ఓకే రేప్ చేస్తలే మళ్ళీ హు బాయ్ రా హు